హాయ్ అండి ఏం చేస్తున్నారండి
ఇప్పుడే వర్క్యిపోంది ఖాళీగాజుదుతున్నారు
అవున అండి
మీర్ మేడం
ఏం లేదండి ఖాళీగానే కూర్చున్నాండి.
తిన్నార మేడం
తినలే అండి మార్నింగ్ టిఫిన్ చేసినా ఇంగా తినలేదు.
అవున అండి పిల్లలే ఏం చేస్తారు.
పిల్లలా ఆడుకుంటురండి. ఏంముంది మేడం ఇగా హాలిడే వస్తే చాలు ఫోన్లు, ఫోన్లు, ఫోన్లు. ఫోన్లు చూడడమేగా పిల్లల పని ఎంత తిట్టినా, కొట్టినా ఫోన్స్ మాత్రం వదలట్లేరు. ఫోన్ ఇస్తనే అన్నం తింటాం. ఫోన్ ఇస్త్ ఇస్తనే ఏదైనా ఫోనిస్తానే
ఆ ఆ ఆహ్ అంటే అంతే మేడం. ఇప్పుడు హాలిడేస్ వచ్చినయ్ అంటే ఇంకా అదే పని మా పిల్లలు అంటే ఇగా మా పిల్లలు నా ఫోన్ తీసుకోవడం అంత భయపడతారు గానీ. క్ మా అమ్మ వాళ్ళకి ఉన్నాం కదా. మా డాడీ ఫోన్ తీస్తనే ఉంటారు. వద్దు అంటే మా డాడీ కి తిడతాం ఇంగా ఇవ్వు అనే ఇచ్చేస్తారు. ఆ వద్ద అంటే వినరు తీసుకుంటారు మాట్లాడతారు అయితే ఇప్పుడే మా డాడీ బయటికి వెళ్తే ఫోన్లు గుంజుకుంటే బయటికి బయటికి వచ్చి ఆడుకుంటున్నారు పక్కన పిల్లలుంటే
అవునా మేడం అ ఫోన్లు వచ్చినందుకు మనమ అసలు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలని సంబరపడాల్నో ఈ పిల్లల దగ్గర ఫోన్ల బాధపడాల్నో తెలువట్లేదండి
ఆ ఇప్పుడు ఈ ఫోన్స్ ఫోన్స్ వల్ల మన ప్రపంచం మొత్తం మన చేత్లుంటుంది దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకుం టే మన కట్
కానీ ఫోన్ వల్ల కొందరు బాగుపద్దోళ్ళు ఉన్నారు కొందరు ప్రేషన్ంత పోయి ఇట్లా వేర్ ఖరాబ్ చేసుకొని కొందరు సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు
మేడం అంటే ఇప్పుడు మనం యూస్ చేస్ కు దాన్ని బట్టి మనకు యూజ్ అయి అది మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగా యూజ్ అవుతది చెడుగా యూజ్ చేసుకుంటే చెడుగా యూజ్ అవుతది అది మనలో ఉ అది మనం ఎట్లా యూజ్ చేసుకోవాలో వెట్ జేస్ కోవాలి దాన్ని ఒక అవసరం మాత్రమే యూస్ చేసుకొవాలి కానీ మొత్తం అదే అవ్ వసరం అన్నట్టుగా కాకుండా ఉంటే బెటర్ మనకు అసలు
ఉంటే బాగుండు కని ఎప్పుడు ఏద్ చేయాలన్నా తినే టప్పుడు ఫోనే పడుకునేట